సన్నా వా నాయిస్ వినిపిస్తుందా నీటిగా మీకు
ఆ వినిపిస్తాంది వినిపిస్తా
ఈరోజు అంటే ఇప్పుడు మనం చదువు లేకుండా జాబ్ చేయొచ్చా?
చేయాచ్చు వాళ్ళ తెలివి పట్టి చేయలే
అంటే నేను అడుగుతుంది ఏమంటే ఇప్పుడు మనకు చదువే ముఖ్యమా జాబ్ చేయడానికి
చదువు ఉండాలి మళీ చదువు లేకపోతే ఇంక ఇదే రైతాంగమే జాబు
ఆ అదే నేను అంటున్నా అదే నేను అడుగుతున్నాను చదువులే లేకుండా మనం జాబ్ చేయొచ్చా అని హ ఆ మరి అలాంటి జాబ్స్ ఏవన్న ఉన్నాయంటే మీరు ఏమేమి చెప్పగలుగుతారు?
అంటే రైతాంగంలోనే జాబ్ అంతే ఇంకా ఈ ఈ జాబ్ మీద పోతేనే అ
మనకి ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏమైనా గుర్తుండేదో చెప్తారా మీరు ఒకవేళ మీకు రాదంటడి నేను చెప్తాను మీకు గు గుర్తున్నవి చెప్పండి చదువు లేకుండా ఇన్ని జాబ్స్ పెట్ట ఇప్పుడు జాబ్ అంటే మనము ఆడపోయి మనం నేర్చుకుయింది కంప్యూటర్ లో ఒకే జాబ్ కాదు మనం డబ్బుల్ సమ్ ఏదైనా సరే అది జాబే
చానా రకాలు ఉన్నాయి చేసేదానికి
చెప్ప ఒక కొంచెం నాకు చెప్పండి
ఎటున్నా మనం ఇట్లా కూరగాయల యాపారం చేసుకోవచ్చు
ఆ అవును
ఉమ్ ఏందన్నా ఒక చిన్న కిరాణ్ కొట్టు పెట్టుకోవచ్చు మ్మ్ ఇంకా ఎన్నో చానా చానా ఉన్నాయి చేస్
ఆ ఇప్పుడు మనము కిరాణా కొట్టలు పెట్టచ్చు మనం కూరగాయలు అమ్మొచ్చు అండ్ జూస్ జ్యూస్ జ్యూస్ షాపులు పెట్టచ్చు ఉమ్ జ్యూస్ షాపలు పెట్టుకో జాంగాయాలు పెట్టుకోవచ్చు అ ఇంకా సం తలో మనం చాలా ఇప్పుడు ఏవవైనా ఇప్పుడు మనం దీన్ని బిజినెస్ అంటాం మనము దీనికి తెలివి ఉండాలి గాని చదువు అవసరం లే చదువు అవసరం లే తెలివి ఉండాలి దీనికంతే ఆ తెలివి ఉండాల చదువు చదువు ఎంతున్నా తెలివి కూడా ఉంటాయి అంత ఎంత తెలివు ఉంటే ఇందులో అంత బా మనం రానియచ్చు అనమాట సో ఇప్పుడు మనము ఒక కూరగాయల షాపే అనుకుందాం ఓ ఒకవేళ మీరు స్టార్ట్ చే చేయాలనుకుంటే కూరగాయలు షాప్ని ఎమ్ ఎమ్ కావాలి ఎలా స్టార్ట్ చేయ్యలి కొంచెం నాకు డీటెయిల్గా చెప్పండి
అదేం కాదు అన్ని మొత్తం ఇప్పుడు ఆ రైతులు ఎన్ని ఐటంలు తింటారో అన్ని ఐటంలు కంపల్సరీ తెచ్చుకోళ్ళ
హ్మ్ తెచ్చుకోవాలి హ్మ్
టమాట పండ్లు వంకాయలు పచ్చిమిరపకాయలు
హ్మ్
హ్మ్ ఇట్లా కోస్ గార్డ్లు తెల్లడ్లు అన్ని కలిపి తెచ్చుకో పది రకాలు తెచ్చు
అంటే మనము ఆ ఇప్పుడు మనము వ డైరెక్ట్ గా రై తుల్తోనే కొనచ్చు మధ్యలో ఎవురు లేకుండా ఇలాగా కూరగాయలు పెట్టేవాళ్ళు హ్మ్ హ్మ్ ఇప్పుడు ఆ అది చానా బె బెట్రన్ నేను అనుకుంటున్నాను
హ్మ్ బాగుంటుంది రైతుల దగ కొనుకుంటే మీకు కొంచెం మిగులుతుంది మీకు ఒక రూపాయి మిగులుతుంది
రైతులకేం మిగులుతుంది కూరగాయలు షాప్ పెట్టే వాళ్ళకే మిగు ఇప్పుడు ఎలాగనుకో ఇప్పుడు మీరు మీరు రైతులు అనుకో వీళ్ళని లేకుండా డైరెక్ట్ మీరు పోయి డైరెక్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు మనం వాళ్ళకి అమ్మితే వాళ్ళు పోయి వె ఒక చోటేస్తారు వాళ్ళు మళ్ళీ ఈ ఇలాంటి వాళ్ళకమ్ముతారన్నమాట ఈ కూరగాయలు అమ్మే లాంటి వాళ్ళకి ఆ నేను ఎమంటున్నా అంటే వాళ్ళ ఎవ్వరు లేకుండా రైతుకి వీళ్ళకి వీళ్ళద్దరి మధ్యలోనే ఏదైనా జరగాలి ఆ అట్లా ఆ అట్లా చేస్తే అందరికి మిగుల్ అందరికి రైతుకి మిగులుతుంది వీళ్ళకి మిగులుతుంది మధ్యలో వాళ్ళ తినేది అంతా మీరు తినొచ్చు అనమాట
బాగుంటుంది
హ్మ్ అదే నేను అంటున్నా అండి ది దీనికి ఎటువంటి చదువు సంబంధం అవసరం చదువు లేకుండా జాబ్ చేయొచ్చు
చేయచ్చు చేయచ్చు హ్మ్
చదువు లేకుండా జాబు చేయొచ్చు
హ్మ్ తెలి తెలివి ఉండాలి మన తెలువి ఉంటే బలికెకి అవకాశ్
ఇప్పుడు సేమ్ జ్యూస్ షాప్ సెంటర్ కూడా అంతే సేమ్ మనం వా రైతులతోనే వెళ్ళి ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని మనకి మిషన్ కావాలి అంతే అవట్లకి
హ్మ్ తెచ్చుకోచ్చు
ఇప్పుడు ఈ సమ్మర్ లోన చానా యూజ్ అవుతాయి ఇట్లాంటివి కొన్ని యూట్లనే మనము ఇప్పుట్లో ఇంటర్ పెనర్ అంటారంటే మనకు మనం మనమే చేసుకోవాలి ఒక సాయం లేకుండా
హ్మ్ చేసుకోచ్చు
దంగా చేసే బిజినెస్ ఇంటర్ప్రినర్ అంటారు ఇప్పుడు చాలా అది ఫేమస్ అవుతుంది ఈ మధ్య కాలంలో
అవునవును అవును
అవును అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది రెండు చోట్ల మనకి సమానంగానే ఉంటుంది విలేజెస్ లో కూడా సమానంగే ఉంటుంది సిటీస్ లో కూడా సమానంగే ఉంటుంది కదా
హ్మ్ వ్యాపారలేమి సేమ్ ఉంటాయ్
కానీ మరి కొంతమంది ఏ సిటీస్ లో అనుకో ఇట్లా బయట షాపు లోకి పోరు వాళ్ళంతా మాల్స్ లోకే పోవల్లని అనుకుంటారు
ఎవరు ఇష్టాల్ కదా మ మనం ఏం చేసేకి లేదు అట్ల ఎవరి ఇష్టాలు ఎట్లెట్ల ఉంటే అట అట్లా చేసుకుంటారన్నమాట
అదే మరి ఈ ఈ పెట్టే వాళ్ళే కొంచెం నీట్ గా జాగ్రత్తగా పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్లరనమాట మన దగ్గరే కొంటారు మనం మనము ఆకర్షిస్తూ ఉండాలి వాళ్ళకి అది మెయిన్
హ్మ్ అవును అవును
మనం ఇలాంటి ఆఫర్స్ ఇస్తే వాళ్ళు మనల్ని ఎందుకు కాదంటారు చెప్పండి
హ్మ్ అట్లేం కాదండ్రు
హ్మ్
బాగుంటుంది
మీరు ఇట్లాంటివి పెట్టేది వస్తే ఎక్కడ పెడతారు సిటీస్ లో పెడతారా విలేజెస్ లో పెడతారా
లేదు ఇక్కడే విలేజ్ లోనే పెట్టుకుం
విలేజ్ లోనే పెడతారు
హ్మ్ పెట్టుకుంటా
మరి విలేజ్ లో వాతావరణం ఎలా ఉంటుంది మీకు మీరు నా
బా బాగుంటుంది చానా బాగుంటుంది ఇప్పుడు జనాలకి వాళ్ళు కేజీ రెండు కేజీలు ఈరు కదా రైతులతో రైతులతోన మేము తీసుకొని మేము తీస్ కొని మేము కేజీ అర్ధ కేజీ రెండు కేజీలు అట్ల ఇస్థాంటే జనాలు దండిగా తీసుకుంటారు
హ్మ్ హు
ఏ ప్రతి ఇది ప్రతి కాయగడ్లు కేజి అర్ధ కేజి అడుగుతారు కదా జనా రైతులు మాముూలుగా అట్లైయితే రైతు తన కదా ఏ జాతికే ఉండవ్ మా దగ్గర అయితే తీసుకుంటారు, పెట్టుకుంటారు
మీరెక్కడ అంటే మీకు విలేజ్ ఇష్టమా సిటీ ఇష్టమా
అదే విలేజే ఇష్టం మాకు
విలేజే ఇష్టం విలేజ్ అనే విలేజ్ లో వాతావరణం ఎట్లుంటది? ఎండగా ఉంటదా, చల్లగా ఉంటది, ఏ టైమ్ లో ఎట్లుంటది
నీకు విలేజ్ లోనే ఎండ తక్కువ కనిపిస్తాంటది సిటీలో ఎక్కువ అదే వేడి ఎక్ క్కువుంటుంది
ఇప్పుడు మరి విలేజ్ లోన ఎక్కువ చెట్లు ఉంటాయా? సిటీస్ లో ఎక్కువ ఉంటాయా?
ఎక్కువ చెట్లున్నాయి గాని అక్కడ గ్యాప్లు ఎక్కువ ఉండవు కదా అందుకే అక్కడ వేడి ఎక్కువ మాకు పల్లెల్లోనే బాగుంటుంది
పల్లెల్లోన బాగుంటది పల్లెటూరులో అంటే ఇప్పుడు మరి మీ ఆ మీరంతా పల్లెటూరులోనే ఉంటారు
మ్మ్
పల్లెటూరు వా తావరణం బాంటది. పల్లెటూరు మనుషులు అలానే ఉంటారు మంచిగా
మంచిగా ఉంటాం మేము
ఒకరుకొకురు సాయం చేసుకుంటారా మీరు
మ్మ్ చేసుకుంటాం
హ్మ్మ్ సాయం అయితే చేసుకుంటారండి ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వస్త ే ఇంకొ కొర్చు మీ వాళ్ళ కష్టం వస్తే మీరు వెళ్ళడం
అట్ల చేసుకుంటాం కంపల్సరీ చేసుకుంటాం
ఏదైనా అలాంటి మీకు సంఘటన ఏమైనా ఉందా అంటే మన జరిగిన మీరు ఎవరికైనా హెల్ప్ చేసింది కానీ, మీకెవరైనా హెల్ప్ చేసింది కానీ
చేసినాం అట్లా ఎందుకంటే వాళ్ళు ఏందైనా పని నిలబడిపోతు అ మేము పోయి అది వాళ్ళకి చేసేది కొంచెం అట్లా అట్లా దండిగ చేసినామ్ పర్
మరి అలాగా సిటీస్ లో ఉండరా
మా కవదు అక్కడ ఉండే
ఆహహా నేనడుగుతుంది అలా కాదు ఆ విలేజెస్ లో కూడా అంటే సిటీస్ లో కూడా అట్లా హెల్ప్ చేసుకోరా విలేజ్ లో మన పల్లె
లే లేదు సిటీ సిటీలో లేదు ఎల్పింగ్ అనేది ఉండదు సిటీలో
అంటే ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏడుగురు నీ ఫ్రెండ్స్ ఎలాగో సిటీస్ లో కూడా ఇంకా వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు కదా
ఉండా గాని ఎవరంత వాళ్ళు పనుల మీద వెళ్ళిపోతారు ఎందుకంటే పల్లెటూర్లో ఈ ఆ కొంచెం బావంకాలు ఎక్కువ ఉంటాయి పట్టు
తప్పించుకుంటారు అని అంటారు సిటీస్ లో అయితే కానీ ఎక్కడో కొంత పర్సెంట్ అనేది ఉంటుంది కద అంటే
ఉంటుంది తక్కువ తక్కువ ఉంటుంది పల్లెల్లో ఉన్నట్టు ఉండదు.
మన విలేజ్ నుంచి అక్కడికి పోయి బతికే వాళ్ళు అలాంటి వాళ్ళు చేస్తాంటరు కదా అంటే వాళ్ళు మారిపోతారంటారా
మార్పోతే టౌన్ లోకి పోతేనే మార్పు అ
అలాగా అంటే ఉంటారు కదా కొంతమంది నేను మారను ఎందుకు
తక్ తక్కువ ఉంటారన్నమాట
ఊహూ
మన పల్లెల్లో ఎక్కువ కనిపిస్తారు హ్మ్ ఇట్లు రా బయ్యా అంటే క ఇట్లు రా బయ్యా అంటే తొందరగా వచ్చేస్తారు అట్లా ఆడ అదే టౌన్ లో అయితే రారు
అవునండి ఆ మీకు మీరు ఫోన్ ఎక్కువగా చూస్తాంటారా
పోన్ ఎక్కువంటే మేము పని మీద ఉంటాం కదా తక్కువే
ఆహా ఏం చూస్తుంటారు మీ ఫ్రీ టైమ్ లో మీరు ఏ ఫ్రీ టైమ్ లో మీరు ఏం పనులు చేస్తారు నాకు కొంచం చెప్తారా
రిఫాన్లో మేందన్నా ఎట్లా దేవుళ సినిమాలో అట్ల అలా ఏంటన్నా కొంచమే ఏదన్నా జ్ఞానోదయం పెరిగేది ఎట్లవి
ఆహా అంటే మీకు దేవుడు అంటే ఇష్టమ ఎక్కువ
మాకు దేవుడు అంటే ఇష్టమ్ వాలకి మేము అదేదా క మాకి
మ్ హూ అంటే దేవుడు వీడియోలు ఎక్కువ చూస్తారా
మేము అవే ఎక్కువ చూస్తా ఉంటాం
పంట పంట వీడియోస్ కానీ
పంటలు గాని దేవుళ్ళు గాని ఏమన్నా మంచి మంచి వి చూస్తం అన్నమాట
అవునండి మీ అంటే మీ ఖాళీ టైమ్ లో మీరు ఇట్లా చేస్తారా మీరు అంటే బయటికి పోవడం అలా ఏం ఉండదా మీ ఖాళీ టైమ్ లోన
బయటికే మేము తక్కువ పోయేది బయటికి బయటికి చాలా తక్కువ పోయేది బయటకి
అవుడిండ్ బీటికె తక్కు క్కువగా మీరు అం కాలీగ ఉన్న సమయంలో ఆ ఏ పంట ఏమందు కొట్టాలి ఆ ఏం చూస్త సరే బా సరిపోతుందని పంటల గురించే చూస్త కుర ఎక్కువగా
అట్లా అట్లా అన్ని చూసుకోంటూ ఉంటాము
మరి మీ పిల్లలతో మీరు సమయం గడుపుతారా మరి అంటే కో మీరు బిజినెస్ ఈ వా
గడుపుకుంటాం గడుపుతాం పిల్లలతో పిల్లలతో గడుపుతాం సమయం
మ్ కానీ అండి అట్లయితే సరిపోతుంది.
హ్మ్
అయితే మీకు సిటీ విలేజెస్ లో అంతా బాగుంటుంది అని మీర్ మీరు బా
బ్బా బాగుంటుంది
అంటే మీరు ఎవరికైనా చెప్తారా ఎవరైనా మీకు చెప్తారు కదా నేను వెళ్తున్నాను సిటీకి అనింటే మీరు ఏమైనా వాళ్ళకి చెప్తారా ఎందుకు వెళ్తావు సిటీలోనే అంత విలేజ్ లో అంతా బాగుంటుంది కదా అక్కడ ఏముంటుంది అని చెప్తారా.
అట్లెం చెప్పము పోతారు వాళ్ళే ఓ రెండు మూడేళ్ళ. ఉండి మళ్ళా ఎనకొస్తారు.
మళ్ళ ఎనకి ఒచ్చే
ఏదో ఒక పెద్ద పెద్దోళ్ళు ఏదో సాగు కర్లు అట్ల వాలైతే అక్కడ్నే సెటిల్ అయితే
ఓకే అండి
నద్రాక్ మోడ్ అయితే దండిగా వొచెస్తరు
మ్ హూ వెనకొచేస్తరూ ఓకే సరే అండి.